హలో హలో వా
హలో
ఆ వినిపిస్తుంది క్లారిటీగా
హలో
హలో హలో ఆ వినపడుతుంది క్లారిటీ ఉంది వాయిస్ హలో హలో హలో హలో
ఆ వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పండి బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా ఆ ఏం చేస్తున్నవ్ తిన్నావా
ఆ తిన్న ఇప్పుడే తిన్నా బయటకి వెళ్ళిన అట్లా మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏం కర్రీ
ఎగ్
మాది పప్పు చారు పప్పు చారు మీరు మూవీ చూస్తారా
ఆ చూస్తాండి కొంచెం కొంచెం
మ్మ్ హ్హ్ ఏ మూవీ ఎక్కువ ఇష్టం నీకు
రాజువెడ్స్ రాంబాయ్ రీసెంట్ గా వచ్చింది చూసినవ అన్లా నేను యాక్ట్ కూడా చేసిన అల్లా మ్మ్ హ్హ్ మ్మ్ పెళ్ళికొడుకు గెటప్ వస్తది ఒకటి లాస్ట్ లో
హా హా
ఆడ కూర్చొని ఒక సీన్ చేస్తాడు చూసినావా అ అ
అస్
అది నేనే
అవునా అయితే మీకు అంత టాలెంట్ కూడా ఉంది టాలెంటెడ్
ఆ అంతియిగా తెలిసిన వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉంటే వెళ్ళిన అన్లకు ఏదో అట్లా కొంచెం కొంచెం
మంచిదే లే మ్మ్ హ్హ్ మంచిదే అట్లా తీయడం కూడా ఒక
చిన్న చిన్నగా ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని
మ్మ్ హ్ ఇంకా షార్ట్ ఫిలిమ్స్ అవి కూడా తీయరాదండి చిన్న చిన్నగా
మ్మ్ హ్
షార్ట్ ఫిలిమ్స్ అవ్వి కూడా ట్రై చేయండి ఇగ
ఆ ఫ్రెండ్స్ తీస్తారు షార్ట్ ఫిలిమ్స్ గిట్ల చాలానే తీస్తున్నారు కొన్ని చిన్న చిన్నవి పాత్రలు చేస్తాను అంతే ఇప్పుడే మీరేం చేస్తారండి
నేను హౌస్ వైఫ్ అండి మాకు ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళని చూసుకోవడం నాకు అదే పని మ్మ్ పెద్దయన స్కూల్ కి వెళ్తాడు చిన్నయన ఇంటికాన్నే ఉంటాడు
ఎందుకు స్కూల్కి వెళ్ళాడా
మ్మ్ హ్ చిన్న బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్
మ్మ్ చిన్న బా
మీరు ఎంతవరకు చదువుకున్నారండి
డిగ్రీ అయిపోయిందండి ఎంబీఏ చేస్తున్న ఇప్పుడు
ఆ మనం ఇంటరేనండి ఆ విలేజా ఆ సిటీ విలేజా అ సిటీ
సిటీ కాదండి అట్లా మాముూలుగా
ఓకే ఓకే ఇంకా ఏం చేస్తారండి
ఈ కొత్త మూవీస్ ఏమన్నా చూసి లా
ఆ ఆ హర్రర్ మూవీ చుసిన అండి సాంబల హు
సాంబలా శంబల
ఉ ఏదో ఒకటి ఆ మూవీ బావుంది హు మీరు హర్రర్ మూవీస్ చూస్తారా కామెడీ మూవీస్ ఆ
నార్మల్ ఇగ కామెడీ హర్రర్ అన్ని
అన్ని కలిపి మిక్సర్ చూస్తారేమో
హు నార్మల్ ఇగ అన్నీ చూస్తానే ఉంటాం టీవీల వచ్చేయి పెట్టుకొని సూత్తం
ఉహు
హు
ఉ ఇంకా ఫెస్టివల్స్ ఏదంటే ఎక్కువ ఇష్టం అండి పండుగలు
దసరా దసరా దసరా ఆ మా సైడ్ బా జరుగుతది దసరా
అవునా ఆహా దసరాకు షాపింగ్ చేస్తారా కంపల్సరీ
అబ్బో కంపల్సరీ కదా మనూఊరు పండుగ చేసుకోవాల్సిందే
హు ఎ ఎన్ని వేలు ఆ ఎంత మంది చేస్తారు షాపింగ్
చేస్తాం మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్
ఉహు
చేస్తాం అట్లా ఫ్యామిలీ ఒక ఏడు ఎనిమిది మంది పోయి చేసుకుంటాం
ఎక్కడ షాప్ లో చేస్తారు మీ
హు
మీ దగ్గర ఏ షాపింగ్ షా
ఆ అది కాసం కాసం
ఉహు కాసం ఓకే ఓకే బ్రాండెడ్ డ్రెస్సులు ఉంటాయి కదా అందులో
ఆ బాగానే ఉంటాయి బ్రాండెడ్ ఉంటాయండి మీరు చేస్తారా అండి
టెన్ థౌజండ్ దాకా చేస్తాం షాపింగ్ పిల్లలు మేము మా ఫ్యామిలీ హు మాగండే చేపిస్తాడు
ఓ జస్మియా ఆహా మాకు మా అమ్మ ఒక రెండు వేయిల్ల వడ కొట్టేస్తది
ఆ టెన్ థాసేండ్ ఇస్తడు మాకు
ఉహు
హు అంటే ఆఫర్ ఆయన
ఊ ఊ
మీకు సిటీ ఇష్టమా విలేజ్ ఇష్టమా అండి ఆ దసరా ఎక్కువ చేయరు ఓన్లీ బతుకమ్మ బాగా చేస్తారు హు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా నేను పండకి ఉ బతుకమ్మ రోజు చాలా బ్రా గ్రాండ్ గా చేస్తారు ఊ దసరా తకు
ఉహు
అహ
అంటే మీ పిల్లలు అందరుూ కలిసి వెళ్తారా మీరు ఒక్కరే వెళ్తారా
అందరం వెళ్తాం హ్మ్ మా పడుగ రోజు మా సార్గిట్లు వస్తారు
హస్బెండ్ వస్తారా మీ హస్బెండ్
వస్తాడు పండగరోజు వస్తారు హ్మ్
ఇంకా మరి స్టడీ ఏం చేయలేండి మీరు ఇ ఇంటరా
ఆ ఇంటర్ ఇంటర్ అయిపో న మ్యారేజ్ అండి మ్యారేజ్ అయిపోయినాక ఇక స్టడీ ఇంట్రెస్ట్ లేదు హ్మ్ హ్మ్
కంటిన్యూ చేయచ్చుగా మ్యారేజ్ తర్వాత
మ్యారేజ్ తర్వాత ఇక పిల్లలు అదే సరిపోయిందండి
ఉహ
ఐయి
ప్రజెంట్ ఇకా ఏం ఇంట్లో ట్లోనేగా
ఇట్లా హ్మ్ హ్మ్ ఇట్లనే ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే అవి చేసుకుంటు ఉండడమే ఉమ్మ్
పర్లే మంచిదిగ ఆమ్మో యండకాలం యండలు సొక్క పడుతున్నా
ఆ ఎండలు ఓ చాలా ఉన్నాయి మార్చి స్టార్టింగ్ పుల్లు ఎండలు కొడతానై అ నీక్ ఏ వేథెర్ ఇష్టం వెేదల నీకు ఏదంటే ఇష్టం వెంటరా
వెదర్ ఏదంటంటే నార్మల్ గా రెన్ సమ్మరే కొంచం సమ్బర్ వ రెయిని సీజన్
సమ్మర్ లోనే బాగుంట ఉంటది అందరం ఇంటికాడ ఉంటాం కలిసిపోయినట్టు ఉంటాం ఉ తినడానికి కూడా ఫ్రూట్స్ మంచిగా ఉంటాయి సమ్మర్లా వాటర్ మిలన్ మ్యాంగోస్ అందుకే సమ్మర్ మంచిగాంట పిల్లలకు కూడా హెల్త్ మంచిగా ఉండాలంటే సమ్మరే సమ్మరే ఇష్టం హ్మ్ సమ్మర్ లోనే పిల్లలు మంచిగా ఉంటారు పిల్లలకు కూడా మంచిగా ఉంటది హెల్త్ అనేది మామూలుగా ఈ వెంటర్లోనయినా ఎప్పుడైనా ఇక జలుబు కోల్డ్ ఎప్పుడ ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది టాధిగా
అంతెగా ఇదం టూర్ ఏలేవా ని మాధ్య ఫ్యామిలీ టూర్
టూర్ క టూర్ కి టు వెళ్ళలేదు హ్మ
మీ దగ్గరే ఏమన ప్లేసులు ఉన్నాయా ఆ దగ్గర అంటే ఎడిపోయినంటే ఢిల్లీకి వెళ్ళవాడి మొన్న అంటే మా గ్రూప్ వరకు ఫ్రెండ్ సర్కిల్ మీరెలాలే
మేము ఏటా
యలలే
ఏంట లేదండి ఏటు వేల లేదు
ఎందుకండి నవుతున్నారు
లేదు లేదు నవ్వుతాలేను మా బాబుని, తీసుకొస్తున్నా సైడ్కి కెల్తే ఆ ఇంకా లేదండి తినాలి, ఇప్పుడే బాబుకి అయిపోయింది. తిన్నాలి హ్మ్మ్ బాబుకు అయిపోయింది ఇప్పుడే జస్ట్, హ్మ్మ్ జంక్ ఫుడ్లలో ఏమన్నా తిన్ మీరు ఉమ్ జంక్ ఫుడ్ ఏమన్నా తిన్ కదా మీరు బాగా ఇష్టంగా
జంక్ ఫుడ్ ఇష్టం అంటే ఇక ఫాస్ట్ ఫుడ్ టైప్ గానీ, ఇప్పుడు ఎండాకాలం కదా తినదు అని తింటలేను.
ఓకే ఓకే, అంటే బేకరీ గిట్లా కేక్ ఎగ్ పఫ్. పువపోయి తింటారు కదా
ఆ అయి తింటామండి అంట్ల తింటాం ఆ హ్మ్మ్ కూల్లింగ్స్ ఇప్పుడే తగివొస్తున కూల్లింగ్ అండి
అదే అదే బైటకి వెల్లూరు కదా తగుతనంటునారు
హ్మ్మ్ అట్టు బయట అన్నాక మెడికల్ షాప్ కేనా ఎల్లు మీ బాబా అండి అమ్మ అమ్మ అంటున్నారు.
ఆ అవునండి
ఉహు ఆ అండి
బోనాలు ఎట్లా చేస్తారు మీ ఊరులో
అమ్మో బోనాలు దూముదామండి, తెలంగాణ అంటే ఎట్లుంటంది.
ఉమ్మ్ అంతేనా బొన్నాం తీసుకుపోయి అక్కడయెట్టి యాటా కొయ్యడం మీరు కట్ చేస్తారా అండి.
ఆ చేస్తారండి, అంటే మేం కాదు, మా డాడీ వాళ్ళు చేస్తారు.
హుమ్ మట్టన్ నా చికెన్ కట్ చేస్తార.
మటనే పో చికెన్ నడవాదు.
అంతేనా
ఉమ్ ఉమ్ మటన్
ఏది, నర్, న్
మటన్, మటన్ మటన్, మటన్
డైజెషన్ అయేది తొందరగా, చికెన్ డైజెషన్ అయితది ఫాస్ట్ గా, కానీ హెల్త్ కి బ్ హుమ్, హెల్త్ బెనిఫిట్స్ మటన్.
ఉమ్ ఉమ్, చికెను హీట్ కదా.
ఉమ్, అందుకే మటన్ ఎక్కువ తినాలి మటన్ కాస్ట్ ఎక్కువ కోబట్టి, మనల్లొంత చికెన్ తింటారు.
అట్లా అది ప్రిఫర్ చేత్తారు. ఎక్
ది, ఆ సరేలేండి, మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా, మళ్ళీ మాట్లాడదాం, సరేలేండి.
బాగునన్నవ, ఆ సరే అండి.
హా ఓకే